అలాంటి కా
ఆ బాగునండి మీరు
బాగున్నానండి చిన్నారాండి
లేదండి తిన్నారా మీరు
తన్నంట
ఏంటి అండి ఇవాళ స్పీసల్
పుప్పు టమాటా
మీరే ఉండార
లేదండి మ మమ్మీ జేషింది.
అవునా
ఏంటండీ
మీకు వంట చేయడం వచ్చా అండి
రాదండి అన్నరూ మాఇంట్లో ఫిష్ కర్రీ ఒండ్రు
అవునా
అబ అనేది సంబర్లగైపోయింది అన్నం అంటే మొన్న లాస్ట్ సండే మా ఇంట్లో ఫిష్ కర్రీ చేసానండి
అవునా
అది ఆ అ అవును సాంబార్ లాగా అయింది కానీ ఒక టాక్ వచ్చింది
అవునా.
మ్మ్ మింట్లో ఎవరైనా అండి మ్మ్
మీకు ఏదైనా
ఏమేం వంటలొచ్చ
ఇంకర్స్
చికెన్ ఫిష్ ఫ్రై
మ్మ్
ఇంకా పనీర్ పప్పు సాంబార్
మ్మ్
అక్కురా
మ్మ్ మ్మ్
మిల్మేకర్
మ్మ్
వంకాయ్ వంకాయ తమాట మష్రూమ్ తెలుసా
ఆ తెలుసు
ఆ మష్రూమ్ పులావ్ పులావ అన్నీ పులావ్స్ చేస్తా రరిజకు బెండకాయ్ ఫ్రై ఆ ఇట్స్ రైట్ టమాటో చారూ పచ్చిపులుసు
ఓకే ఆల్మోస్ట్ అన్నొచ్చయితే
అదేంటా కొద్దిగా కిషోర్
అ అండి
అవే వచ్చండి ఇంకా చాలా ఉన్నాయి కదా చిక్కుడుకాయ్ బీరకాయ్ ఇంకా నేన్ అలాగే క్యాబేజీ కాలిఫ్లవర్ మచ్చ ఫిష్ కర్రీ రెండుసార్లు చేస్తే రెండుసార్లు ఫెయిల్ అయింది పాపం అనవసరంగా మా ఆయన చాలా బాదపడ్డారు అది తిన్లేక
మటం వండ్ చేస్తారా
అ అండి అదోకే ఇ ప్ర వ చె
ఇంకా అండి
కే పేర్
మీ ఇంట్లో ఎంత మంది ఉంటారండి
నేను మా ఆయన మా అక్కొల్లు
హో
మీరెంతమందండి
మేము ఫైవ్ మెంబర్స్ అండి
ర
డాడీ మమ్మీ
అ
బ్రదర్ సిస్టర్ నేను
నార్మల్ గానే లేదు
ఆ అండి
ఇంకేంటి నానమ్మ తాతయ్యలు ఎవరు లేరా
ఆ నానమ్మ ఉంటది వదిన అక్క బావా
అ
ఆండి
అంటే మీరు పైనుంటే సరి చెపుతారు కదా
ఆ
పెద్ద ఫ్యామిలీ కదా
ఆ అవునండి
మీ ఫ్యామిలీలో అందరికన్నా మీకు అంటే బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరండి ప్రప్పుడు కదనీ
అర్థం కాలేదండి.
ప్చ్ మీ అక్క, బావ, అన్నయ్య, అమ్మ, నాన్న ఇంకా నాన్నఅమ్మలు ఎవరంటే మీకు బాగా ఇష్టం.
ఎక్కువగా అంటే మమ్మీ, డాడి.
ఆహ్
మమ్మీ, డాడీ.
సార్ పేరు చెప్తానండి. అంటే అన్నీ షేర్ చేసుకునేటట్టు. ఏదున్నా వీళ్ళతో షేర్ చేస్ వుట్టే సాల్విన్సీ వచ్చేది అను.
ఆహ్ అట్లాంటే. అవుది.
అ
ఒకే
అనుకుంటే చేయించుకోవాలి
అవును
ఆహ్
హలో
ఆహ్ చెప్పండి.
చెప్పండి ఇంకా.
నేను అడిగినదానికి మీకు ఆన్స మీరు చెప్ప
అర్థం కాలే అండి.
నేను నేను అడిగా కదండి మీ మీకు ఎవరంటే ఇష్టం అని చూసి. ఆహ్
అర్థం కాలేండి వాయిస్ కట్ అయితుంది.
హలో. వినిపిస్తుందా.
ఆహ్ వినిపిస్తుందండి.
మీ ఫ్యామిలీలో మీకు బాగా ఇష్టమైన పర్సన్స్ ఎవరు వల్ల మీరు చదివరు.
ఫ్యామిలీలో అంటే మమ్మీ, డాడీ మమ్మీ, డాడీ.
మమ్మియ డాడీ.
ఉమ్
మమ్మీయ, డాడీయ.
మామ్మ డాడీ అంటే ఇద్దరండి.
ఇద్దరిట్లో ఒకరి పేరు చేప్పలేరా.
లేదు లేదు ఒకరి పేరు చెప్పలేం.
ఆహ్ అంటే ఉంటది కదా ఒకళ్ళు మిమ్మల్ని ప్రాబ్లం నుంచి బయట పడేసేటోళ్ళు. ఒకళ్ళ మిమ్మల్ని ప్రాబ్లమ్స్ హెల్ప్ చేసేటోళ్ళు. ఇంకొకరు ప్రాబ్లమ్స్ లో ఇరికిచ్చేటోళ్ళు అనేసి. అట్లా వస్తే మీరెవరెవరికి ఎవరెవరికి. పేర్లిస్త
అంటే ఇద్దరు ఒక ఇలాగ ఉంటారు అట్లే ఏమి ఉండదు
ఒకగలా ఉంటారా
హా
సరే మీ బ్రదర్ సిస్టర్
అండి
అంటే మీ బ్రదర్ ఉన్నార మీరుఉన్నారా
ఉన్నారు
వాళ్ళు ఎట్లా వాళ్ళిద్దరికీ.
వాళ్ళిద్దరికంటే ఆహ్ ఎట్లా. అర్థం కాలండి మీరు అడిగిన క్వశ్చన్
అంటే వాళ్ళిద్దరి ఇట్లో మిమ్మల్ని ప్రాబ్లమ్స్ నుంచి బయట పడేసేది ఎవరు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అండగా ఉండేది ఎవరు
సిస్టర్ అండ్ మై బ్రదర్ ఆ
ఆ
అ వాళ్లు ఇద్దరు కూడా అంతే
ఇద్దరా ఇద్దరికి రెండు రెండు ఇస్తా
ఆ ఇద్దరు సపోర్ట్ చేసారు
ఇద్దరు సపోర్ట్ చేస్తారు
ఇంకా అండి
హలో
హు చెప్పండి చెప్పండి మీకైనా మ్యాచెస్ చూస్తున్నారా
అండి
మీకు ఏమైనా మ్యాచెస్ చూస్తున్నార పెళ్లి అయ్యిందా అని ఆడు
లేదండి
ఇంకా మ్యాచెస్ చూస్తూ నా
ఉఉ లేదండి ఇంకా
ఉ
మీరు క్రికెట్ క చూసారా అండి
ఉహ్
క్రికెట్ చూస్తారా
ఉహ్ చూస్తానండి
అవునా
మీరు క్రికెట్ ఎవరు అంటే ఇష్టం
ఆంటీ క్రికెటర్స్ లో నా ఎంఎస్ ధోని
మీకు అండి
విరాట్ అండ్ హార్ద్యిక్ పాండే
ఓ అమ్మా ఐపీఎల్ చూసారాండి మీరు
మ్మ్ చూసానండి మన ఇండియా అన్న మ్యాచెస్ అన్ని ఒక లాస్ట్ మ్యాచ్ తప్పిచ్చి మిగతా మ్యాచెస్ అన్ని చూసా.
హా టీ ట్వంటీ గాదు ఐపీఎల్ ఐపీఎల్
ఐపీఎల్ చూస్తానండి
అవునా
హ్మ్ అంటే మా ఇంట్లో అందరికి క్రికెట్ అంటే పిచ్చి అండి మా మదర్ ఇన్లా ఫ్యామిలీగాని, మా ఆ చాలా నాగార్జున
ఓకే అండి
ఓకే అండి బాయ్